ఏం చేస్త
అండి
హాలో హలో
హలో
వినిపిస్తుందా నా వాయిస్ వినిపిస్తుందా న్న వాయిస్
వినిపిస్తుందండి ఏం లేదండి మీరేం చే ఏం లేదం మీరేంచేస్తుంటారు అవున ఆ థిన్ తిన్నామండి మీర్ తిన్నరా.
ఉండే హా హె
ఎం తిన్నారండి ఏం చేస్ పేషల్ ఇవాళ ఆ వినిపిస్తుందండి ఏంటి స్పెషల్ అండి మరి ఇవాళ.
అ
హలొ
మా
టమాటో తిన్నారా.
ఉమ్మ్
అవున ఇంకా డిన్నర్ జెయలేదా అండి.
మీర్ చెల్కా ము ఓ ఉగాది ఎలా.
ఏం లేదండి టీవీ జుస్తునం. ఘనంగా జేస్కునామ మీర్ ఎలా చేసుకున్నార్
బాగ్ చేసుకున్నామండి మాక్ కొంచెం తెలియజేస్తారా మీర్ ఎలా చేసుకున్నారో. హాలో ఉమ్ ఉమ్. ఆ